ఆ చెప్పురా ఏం లే ఇప్పుడే పరని అయిపోయింది నువ్వేం చేస్తున్నావ్
ఏంలే ఇప్పుడే పని అయిపోయింది నాది కూడా
అవునా
ఆ ఏం కుర్ర వండీలు
మాద ఈరోజు ఆలుగడ్డ
అవునా
ఉమ్ మీ అమ్మ వాళ్ళు రాలే ఇంకా
ఇన్ కేడారాలే
అవునా నేన్ మా అమ్మోలు వచ్చి ఇప్పుడే
అవునా
ఉ
ఏం వండినావ్
ఏము ఉండాలి ఉన్నది వేరే కర్రీ ఉంది పప్పు ఉన్నది
ఆహా
అరే మీ అక్కకు ఒక విషయం చెప్తావా
ఏంటితో
ఆ జాబ్ కావాలన్నది నాతోటి
ఏం జాబ్ ఉ
జాబ్ చే జాబ్ హ హాస్పిటల్ ఆ రిసెప్షనిస్ట్గా ఉంది సిస్టమ్ వర్క్ ఉన్నది చేస్తాద
చేత్తది కానీ హాస్పిటల్ అంటేనే ఇ కష్టం
ఏమో మరి హాస్పిటల్ ఉన్నది వేరే దగ్గర ఒక షాప్ ఓపెనింగ్ చేస్తారంట మరి అందులో కూడా దొరుకుతది కావచ్చు కాని ఇక షాప్ అంటే కష్టం అయితది కదా కంగనా హల్ ఉంది ఒకటి
ఆ
కానీ అందులో పెట్టుకుంటారు కాని ఎప్పటికి నిలబడే ఉండాలి చాలా రిస్క్ ఉంటది
ఇంగ షాప్ అంటనే అంత ము హ్
తినడానికి కూడా ఇబ్బంది అయితది మా ఫ్రెండ్ ఒక ఆమె షాప్ లో చేసి బంద్ చేసింది
అవునా
మ్ హ్ అందుకే హాస్పిటల్ చేస్తదా అని అడుగుతున్నా రిసేప్షనిస్ట్ చేస్తదేమో అని కనుకుందామని కాల్ చేసిన
మ్మ్ హ్హ్ చెత్తది కావచ్చు చేస్తావమ్మా అని నేను కనుక్కుంటా అంటే ఏ బేసిక్ తోటి అంటే స్టడీ
స్టడీయా కంప్యూటర్ వస్తే చాలు డిగ్రీ ఉంది ఆమెకి డిగ్రీ క్వాలిఫై అయిందిగా
ఆ ఉంది
ఆ సిస్టమ్ నేర్చుకుందిగా
ఆ
ఆ సిస్టమ్ టైపింగే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఒక ఫిఫ్టీన్ డేస్
అవునా
హా అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి దాంట్లో పెట్టుకుంటారంట వీళ్లకు వచ్చేదాకా ఫిఫ్టీన్ డేస్ అని ఏం లేదు వచ్చేదాకా ఇస్తారు అన్నరు మా ఫ్రెండు ను కనుక్కున్నా
ఆ
ప్రాక్టీస్ అయ్యే వాళ్ళకు సిస్టమ్ లో ఆ చేయడం వచ్చేదాకా నేర్పి ఇస్తారంటా
మ్మ్
వచ్చిన తర్వాత గా ఒక హాస్పిటల్ గుడ్డోళ్లకు పెట్టిస్తారంట వాళ్ళే
మ్మ్ హ్హ్
వాళ్లకు హాస్పిటల్ లో పెట్టిస్తా ఆ సర్టిఫికేట్ ఇస్తరు యాహ్
ఎంత ఇస్తారంటా శాలరీ
తెలువదు ఎవర్ని కనుకో ఫోన్ చేయగానే జస్ట్ నార్మల్ గా ఇది కనుకున్నా మరి ఆమే చేస్తదో చేయదో తెలియదు కదా అందుకే నేను మొత్తం తెలుసుకోలే శాలరీ ఎంతనో
టైమింగ్స్ ఎంత
టైమింగ్స్ అంటే టెన్ టు సిక్స్
అవునా అంటే ఇక్కడ మాకు తెలిసినక్క వాళ్ళు మరీ ఎయిట్ థర్టీకే పోతుళ్లు మ్మ్ హ్
నైట్ టెన్ టు సిక్స్ వరకి అంటే ఇక సెవెన్ అయితది. ఇంటికి వచ్చే సరకి మార్నింగ్ అయితే లేట్ గానే వస్ తరు హాస్పిటల్ కి అంటే మార్నింగ్ హాస్పిటల్కు పోవడం లేట్ గానే పోవచ్చు ఈవినింగే కొంచెం లేట్ అవుతది ఇక
అదే
మ్ చెప్పరా
ఆ చెప్తా మీరు ఎక్కడ ఎత్తాలు
నేను ఇప్పుడు ఒక వేరే ఒక ఆఫీస్ లో వేస్తున్నా
అవునా?
ఆ అది కొంచెం టార్చరే ఉంది. నేను కూడా దాంట్లోకి జాయిన్ అయిదామని చూస్తాన్న
ఆహా
మా దాంట్లా ఫుల్ టార్చర్ ఉంది. తార్గే టార్గేట్స్ ఉంటాయి, మాకు టార్గెట్స్ కంప్లీట్ చేయాలి
మ్ హు
ఏ సార్ వాళ్ళు కొంచెం తిడతా ఉంటారు. టార్గెట్స్ కంప్లీట్ కాకపోతే శాలరీ సరిగ పడట్లేదు టైంకి
అవునా?
ఉమ్ సి
అంటే టైమ్ కంటే మరి టూ టూ మంత్స్ కు ఒక ఒకసారా లేకపోతే శాలరీ పడకపోవడం
అంటే సెవెన్టీ పడాల్సింది ఎప్పుడో ట్వంటీ థర్టీ కి అట్లా పడతాంది
అవునా?
ఉమ్ అంత లేట్ గా పడితే ఇబ్బంది అయితది కదా?
ఆ
మ్ ఈఎంఐ కట్టాల మళ్లా నేను
మాకెళ్ళి గాల్దుమ్ వచ్చేటట్టుంది మబ్బు పట్టింది.
మ్ మా సైడ్ ఏం లేంది ఉక్క పోస్తాంది.
ఇట వెనకాల లైట్ అయలే మాకు ఎత్తదేమోనని చూత్తాన
ఇప్పుడు పడ్లే కదా?
కుండలకి కలరెత్తాన్న.
ఆహా కనిపిస్తలేదా?
మ్
మ్ హు కుండలేస్ తన ఇప్పుడు
ఆ
ఏం కుండలు గీస్తాన్నవ్
బోరంకుండే
చినము
ఈజీ అయితే మూడు నాలుగు ఎత్తా
ఎప్పుడు అంటే ఫార్ డి అంటే ఎంతేస్తావ్
ఆ
హార్డు అంటే చాలా యూట్యూబ్ లో యూస్ చేయాలి లేకపోతే ఫస్ట్ డిజైన్ వయ్యాలండి
యూట్యూబ్ లో చూసేయడం అంటే రోజుకు ఉండేది త
ఆా
ఇవాళ గ్రేటింగ్కా మూడయినా
అంటే నార్మల్గా నికు వచ్చిన చేస్తానవ ఇక ఒకటి రెండు పెట్టి
అంటే నేను ఎత్తా నాకు ఫస్ట్ యూట్యూబ్ లో చూసి వేసినా ఫస్ట్ టైము ఫీ అదా అలవాటు అయిందిఊ ఎందుకు చూస్తాం మనం
మంచిది అంటే డైరెక్ట్ పెయింట్ తో టేస్ట్ ప పెన్సిల్స్ గిర్కిస్తవా
ముందు పెన్సిల్ తోటి గీస్తా
ఆ
ఆ
గీషిమళ్ళి పే తొగిస్త
ఆ
మంతే కష్టమే కాదా చాలా
చీకట్ట అయింది
కష్ట కష్టమే ఉంటదిగా ఎంతైనా
ఆ
బానె గిత్తానవు
తప్పదు గియాల మన బిజినెస్ పెద్దగా కావాలంటే గీయాలి
వర్ నక్ సేమ్ రిజల్ట్ అ చినయా
ఇంకేడా రాాలే
మరి సెకండ్స్ ఏం లేదా చదుకోవా అ ఇష్ట సున్నా రోజు
మెటీరియల్స్ తీసుకోవాలి మెటీరియల్స్ తీసుకోవాలంటే ఏస్త కొసే కొంచెం మా డాడీ వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది మా అమ్మ వాళ్ళకి
ఉహు
ఏమైనా కొని ఏమన్నా కొనిత్తారు
హు
చదవాలిగా మెటీరియల్ తీసుకోమంటే మా అమ్మ మా ఉగాది తేలినాక తీసుకుంటా అన్నది అవు ఇక వాళ్ళ వాళ్ళది కూడా వాళ్ళ మాట కూడా ఎందుకు పోట్టాలి అ ఉగాది ఏలినాక తీసు ఉండలే అంటే ఇక సర్లే అన్న
పండగ ప అవును పండగ పని చేసరా
ఇకేడా రేపటి నుంచి స్టార్ట్ ఇగ
ఉహు మాది అయిపోయింది
అవునా
హు నాకు రేపు మండే రోజు మండే మండేనా ట్యూస్డేనా చిన్న పని ఉన్నది
ఎక్కడ ఇంటి దగ్గర నా
కాలేజ్ దగ్గరకి వెళ్ళాలి ఇప్పుడు లీవ్ పెట్టాలన్నాగాని మ ఆఫీస్ లో లీవ్ ఇచ్చట్
అవునా
ఓకే ఆ ఆఫీస్ లోబ్బంది చెస్తాను
అవునా
ఇప్పు నాకు అర్జెంట్ ఇంపార్టెంట్ లీవా ఇప్పుడు నేను చేసే దాంట్లో ఈయని ఇయ్యరు ఇప్పుడు టార్గెట్పని చెప్పిన ఇంపార్టెంట్ పని ఉన్నదని చెప్పినా కానీ వాళ్ళు లీవ్ ఇయ్యట్లేరు లేరు ఏమి ఇయ్వట్లేరు
అయ్యో ఫెస్టివల్ కూడా ఉండదా లీవ్
ఫెస్టివల్ కి లేదు దనికి లేదు ఇబ్బ
ఆఓహ
అందుకే పని చేద్దామని చెప్తాను
ఆహా
అలా పని చేసి నేను చెప్పిన చూడు అ వాళ్ల చూస్తా
మంచిగానే ఉంటదిగా చెయ్యి
నాకు శాలరీ తక్కువ వచ్చినా గానీ కొన్ని ఉండదు వీస్ట్ తీసు ఊకె హాలిడేస్ అడగరు కదా హాలిడేస్ టైమింగ్స్ అన్న కరక్ట్ ఉండలే గా నాకు
అవును
ఆ టంగూరు చెప్పటినట్ే మస్తు ఇబ్బంది అవుతుంది ఇ మస్త ఇత పరిస్థితి బాాలలేదు
కానీ మా డాడీ హాస్పిటల్ అంటే ఏమంటాడో నాచ్చదు కొద్దిగా హాస్పిటల్ ఫీల్డ్
అ లాంటి హాస్పిట లే డేటా ఎంట్రీ చేయడమే ఉంటది
ఏదైతే ఏందీ హాస్పిటల్గా
అట్లా అనుకుంటే కష్టం ఏ పని చేయలేం మనం మంచొల్లం అయితే ఏ పనైనా చేసుకోవచ్చు ఎవరో ఏదో అనుకుంటారంటే ఏ పని చేయలేం
అది కూడా వస్తుం
ఎందుకంటే అంత చదువుకొని ఇంట్లో కూర్చంటే ఏం పని చేస్తాలేవ్ ఏం పని చేస్త లేవంటారు ఇంట్లోళ ఎందుకు మా పని చేయాల్సిన అవసరం లేదని ఇంట్లోలో అంటారు
అవును
అడు జెప్పాలి ఇది జప్పాలి
ఆ
అదే మొన్న నాతోటి అన్నది మౌనిక చెప్పుకోని అంటే సర చెప్ తలే అని చెప్పిన నువ్ ఫోన్ చేసిన ఇగ నా గుర్తచ్చే
ఆహా చెప్తా
స సరేరా నాకు ఇంకా ఆఫీస్ లో వర్క్ ంది తర్వాత మాట్లాడతా
ఆ సరే ఆ